ఏం జేస్త నేనా ఎలాని ఆలోచిస్తున్నా ఖాళీగా కూర్చొని
ఆహా
ఇలామాటా ఆహా ఇలామాటా బొంతలు కొడతాము బొంతలు కొడతాము అరుస్తన్నాడు
ఉహ ఎంతంటా కుట్టినందుకు
కుట్టినందుకు వంద రూపాయలంట పాత చిరలిస్తే కుట్టి ఆహా మెటీరియల్ ఆ మనమే పాత చీరలు పాత బట్టలు ఉంటాయి కదా
ఉం
అవి ఇస్తే తీసుకెళ్ళి బొంతలు కుట్టేసి ఒక వారానికి తీసుకొస్తాడు
ఎంత సేపూ వారమా
ఉమ్
ఆ
కొని వస్తాడు అలా తీసుకొచ్చి కుట్టినందుకు వంద రూపాయలు
బానే కొడతారా
ఆ బానే కొడతారు
హ్మ్ము హ్మ్మ్
అది కొన్ని బట్టలేమో అనాద శరణాలయానికి ఇస్తాము పాత బట్టలు కొన్నిట్లా కుట్టిస్తా అది హ్మ్మ్ ఏం చేస్తున్నావు నువ్వు
సినిమా చూస్తున్నాను
ఏం సినిమా
జవాన్ అని
ఓకే ఓకే య హలో
వినిపిస్తుంది చెప్పండి
ఓకే ఎలాంటి సినిమాలు చూస్తావ్
నేనా మంచిగా ఫైట్లు ఉండేసి సినిమాలు చూస్తాను
ఓకే
ఉమ్
బోజనం అయిపోయిందా
అయిపోయింది మీది అయిపోయిందా
అయిపోయింది ఇంకా అదే ఖాళీగా ఉన్నా ఎని ఇవాళ బెండకాయ ఫ్రై
ఆ బాగుంటుంది
ఆ దాంట్లో వేరుశనగుళ్ళు కూడా వేస్తా
ఇంకా బాగుంటది
ఉమ్ ఇంకా అదే భోన్ చేసి ఇప్పుడే ఇంకా సినిమా చూద్దాం ఏదో ఒకటని టీవీ పెట్టి తను
మీరెలాంటి సినిమాలు చూస్తారు
నేనా ఎక్కువ అదే కుటుంబ కథా చిత్రాలు కొంచెం థ్రిల్లర్ థ్రిల్లర్ మూవీసు అలా చూస్తా హ్మ్మ్ ఆ మా చిన్నప్పుడయితే చక్క సీరియల్స్ చూడను
హ్మ్మ్
క్రికెట్ మ్యాచ్ చూస్తా అప్పుడప్పుడుహ్మ్మ్
తను బాల్ మిస్ అవ్వకుండా
ఉహూ నాకు కుదరదు పని చేసుకుంటూ చూస్తా ఉంట క్ర కెట్టు ఇంకా మధ్య మధ్యలో స్కోర్ చూస్తా ఉంటాననమాట
హుమ్
ఇంకా మేమైతే చిన్నప్పుడు బయటకు కబడీ ఖోఖో అలాంటి ఆటలు ఆడుకునే వాళ్ళం
హుమ్ మేం క్రికెట్ ఆడతాం ఫుట్బాల్
ఉ హుమ్
ఇంకా పరిగెత్తే ఆట ఆడతాం
హ్మ్మ్ బాగా పిల్లలందరూ చేరి ఆ ఎంత మంది ఆడుకుంటారు
పది పదిహేను మంది వస్తారు వాళ్ళతో కలిసి ఆడతా ఉంటాం.
ఊహు పోనీలే మరి సమ్మర్కి వేస కాలం సెలవులకి ఎక్కడికి వెళ్ళట్లేదా?
వేసాకాలం సెలవులకి వెళ్తన్నాము. ఏదైనా తెల్లగా ఉండే ప్రదేశానికి వెళ్దా అనుకుంటున్నా. చల్లగా ఉండే ప్రదేశానికి వెళ్దా అనుకుంటున్నాం నేనై
చల్లగా ఉండే ప్రదేశానికి నేను మా అత్తగారి ఇంటి
ఉమ్ అమ్మమ్మ గారి ఊరిక్కూడా అస్తాం అవునా?
ఓకే ఓకే అదేలే ఇంకా అందరూ వస్తారా మరి అక్కడికి చుట్టాలు.
ఉమ్ అందరు వస్తరు.
అవును ఇప్పుడు రంజాన్ పండగ అనుకుంటగా
అవును
ఉపవాసాలుంటారా మీరు కూడా
ఆ ఉంటాం.
ఉమ్ తెల్లవారు జామున ఊహు ఉమ్ చుట్టాలు అందరు వస్తార్
లైటింగ్ లేత్తారు ఆ చుట్టాలందరు వస్తారు భోజనానికి
ఉమ్
బీది మొత్తం లైటింగ్ ఏస్తరు.
ఉమ్
కొన్ని కొన్ని చోట భోజనాలు పెడతారు.
ఉహు వెళ్తారా మరి మీరు భోన్ చెయ్యటానికి
లేదు మా ఇంటికి చుట్టాలు వస్తారుగా వాల్ తట కలిసి భోజనం చేస్తాం.
ఓకే ఓకే ఇంకా ఆ రోజ బిర్యానీ పాయసం ఇంకేం చేస్
ఉమ్ పెరుగు చెట్నీ పికెను
ఉమ్ చికెన్ నువ్వు చేస్తావా? ఆ కూల్డ్రింక్ లేక్పోతే ఈ వేసాకాలంలో ఊహు కర్రీ చేస్తావా ఫ్రై చేస్తావా?
ఫ్రై చేస్తాను.
ఓకే ఓకే ఈ వేసవి కాలానికి కూల్డ్రింక్స్ లేకపోతే ప్రాణం అల్లాడిపోయిద్ది.
గొంతు ఎండిపోతుంది.
ఆ ఎక్కువ నీళ్లు తాగుతా ఉండాలి. అది ఏంటి క్రికెట్ ఆడతావా మరి?
ఉమ్ ఆడతను సాయంత్రం వెళ్ళాలి.
ఊహు. అంతేలా అప్పుడప్పుడు గేమ్స్ ఆడతుంటే బాడీ కాస్త యాక్టివ్గా ఉంటది.
ఉమ్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతది.
పెరుగుతది కొంచెం హెల్దీగా ఉండొచ్చు. అది ఇకేంటి మరి సంగత్లు
మీరేం చేస్తా ఉంటారు ఫ్రీ టైమ్ లో
అదే చెప్పానుగా మూవీస్ ఎక్కువ చూస్తానని ఇంకా ఇంట్లో పని ఉంటదిగా ఇవాళ పొద్దున్నుంచి కొంచెం పైకెళ్ళలి మొక్కలకి నీళ్లు పోసి ఆ అట్లాగా ఏరుగులేసి వచ్చేటప్పటికి చాలా టైం అయిపోయింది ఇవాళ
ఎండలు ఎక్కువ పడుతున్నాయి వర్షాలు లేవు చెట్లకి నీళ్ళు పోయాలి లేకపోతే చచ్చిపోతాయి
హ్మ్ అందుకే రెండు రోజు రోజు పోసి వస్తా పొద్దునే వెళ్ళి
మ్మ్ హ్మ్
హ్మ్ లేకపోతే ఈ ఎండలకు చచ్చిపోతాయి పాప
అవును ఏమేం చెట్లు ఉన్నాయి పైన
పైన ఏమేం చెట్లున్నాయంటే ఆ ఏమేం చెట్లు ఉన్నాయి ఆ ఇప్పుడు ఎండాకాలం కదా ఆకూరలు ఎక్కువ పండుతాయి అన్నమాట అందుకని తోటకూర పాలకూర
మ్మ్ హ్మ్
కూర పాలకూర ఇంకో ఆకూర ఏదో వేసాను తోటకూర పాలకూర బచ్చల కూర
హ్మ్ తింటారా అది మీరు కోసుకొని
మ్మ్ వండుతాను వారంలో నాకు ఆకూరలు బయట కొనే పని ఉండదు
హ్మ్ ఆర్గానిక్ ఫుడ్ అనమాట
ఆర్గనిక్ ఎస్ అంతే మీరు మీ ఇంట్లో అన్న అవునవును ఈ ఎండాకాలం అదే మంచిది
హ్మ్
ఇంకా ఇంకేంటి సంగతులు
ఏం లేదు మీరేం చెప్పాలి
మ్మ్ ఇంకేం చెతాను సంగతులు ఆకూరలు ఉన్నాయి పైన కూరగాయలుద్దామంటే విత్తనాలు దొరకలేదు
మ్మ్ హ్మ్ అవునా
హ్మ్
మా ఊర్లో బానే డోరూకుతాయి ఈ వితన్నాలు అవి అన్ని
హ్మ్ అవునా ఏ వితునాలు దొరుకుతయి
పూచ్చకాయ విత్తనాలు
మ్మ్ హ్మ్
ఇంకా పెద్దగా పుచ్చకాయ లాగా ఒక కాయ ఉంటది అది ఇంకా ఏం కావాలంటే అవి దొరుకుతా ఉంటాయి
అదే మరి పండక్కి బట్టలు కొనుక్కుని అయిపోయింది చేసాం పండక్కి బట్టలు కొనుక్కున్నావా
లేదు కొనుక్కోవాలి
హ్మ్ ఎప్పుడు వెళ్తున్నారు మరి షాపింగ్కి
గేమో అదే ఇంకా ఏమ అనుకోవాలి అనుకోలేదు అనుకోవాలి
ఇంట్లో వాళ్ళు అందరు తీసుకోవాలిగా మరి కొత్త బట్టలు
హ్మ్
అందరూ ఒకేసారి కొనుక్కుంటారా బజార్కి వెళ్ళి
ఆ
మ్మ్
మీరు కొనుక్కున్నారా బట్టలు
మాకు ఇంకా టైం ఉందిగా ఉగాది పండక్కి
ఉమ్మ్
ఉంటాను మధ్యలో ఒక ఒక ఫంక్షన్ వచ్చింది ఆ ఫంక్షన్కి కొనుక్కోవాలి అ ఇప్పుడు సీజన్గా పెళ్ళిళ్ళ సీజను
బట్టలు ఎక్కడ కొనుక్కుంటారు మీరు
ఇక్కడే ఊళ్ళోనే కొనుక్కుంటాం
ఉమ్మ్ మీ ఊర్లో దొరుకుతాయా మంచివి
ఆ మంచి బట్టలే ఉంటాయి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అవన్నీ ఉన్నాయిలే
ఊహు
ఊమ్మ్ కాందుకని ఈసారి మీరు కూడా మా ఊరికొచ్చి కొనుక్కోండి పండగకి బట్టలు
ఉ సరే అయితే
ఊహు హలో ఇంకేం లేదు చెయ్య పస్తాననికి కాలియే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా ఇంకా ఇంకా పండగ పనులు మొదలు పెట్టాలి ఆ పిల్లలుందరూ వెళ్ళిపోయారు క్యారేజీలు పెట్టేేశాను పొద్దున్నే
ఉహు
సరే మరియితే నేను ఉంటానే
ఊ బాయ్
ఉ బాయ్